హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు. ఏం చేస్తున్నరండి. తింటున్నారండి తిన్నారా అండి.
తిన్నా
ఇంకా ఆహ్మ్ ఎలా జరుగుతున్నాయి. మీ రంజాన్ పడుగలు ఉహ్మ్! రంజాన్ ఫాస్టింగ్స్ ఉంటున్నారా అండి. మీ దగ్గర చెడ రీసౌండ్ వస్తుందండి. బయటికి వెళ్ళరాా కొంచెం.
మీ దగ్గర ఏంటి రీసౌండ్ వస్తాంది. వన్ టూ అని
ఇంకా చెప్పండి.
నాకు భండకాయా
దేని లో ఏంటిదండి. గేన్లానా తినడం అండి తినడం తినదు అంటే నాకు నాన్ వెజ్ అంత ఇష్టమే వెజ్జే అద మ్మ్ ఫాస్టింగ్స్ ఉంటున్నారాండి మీరు నేనైతే మా ఇంటికాని నుంచి మాట్లాడుతున్నాండి మాది విలేజ్ అండి
ఉమ్ లైక్ కాలే
ఓకే మరి ఎప్పుడు చేద్దామని అనుకుంటున్నారు మరి ఏం తెలుసండి మీకు మడుకో పకో ఇంకా చెప్పండి మీ మదర్సా గురించి మాకేమైనా కొంచెం చెప్తారా
మీ మీరు ఎక్కడ చదువుతారు ఏ ఊరు
ఇంకా మీరు పొద్దున నుంచి ఏ చేస్తు టారండి ఓకే ఉమ్ నేను ఏం లేదండి కురాన్ చదివినాయి అలా జుమ్మా కాబట్టి మాకు ఈద్ లెక్క ఉంటదండి ఇవ్వాళ ఫ్రైడే ఫ్రైడే ఖురాన్ చదువుకున్నా నమాజ్ చదువుకున్నా ఇంకా ఏదైనా ఉ ది చదువుకున్నా కొంచం సేపు రాసుకున్న కొంచెం సేపు పడుకున్న కొంచెం సేపు ఫోన్ చూసిన ఇత టైం అయితే దువా చేసుకున్నా ఇ తారి తయారీ చేసిన అంతేనండి ఇంకా చెప్పండి
ఉమ్
ఇంకా అండి మీరు పండుగ ఎక్కడ చేసుకుంటున్నారు ఎక్కడ చేసుకుంటున్నారు మీ ఇంట్లోనా లేకపోతే మీ నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనా ఓకే
అ
ఇంకా చెప్పండి నకి
మానలో నా ఎ ఎగ్ ఫ్రైడ్ రాైస్
ఓ ఇ ఇప్పుడు ఎక్ ఫ్రైడ్ రైస్ చేశారా
ఉమ్
కేనండి మరి మీ దగ్గర వాతావరణం ఎలా ఉందండి
దగడ
మా దగ్గర బాగా ఎడుందండి అసలు బాగాేంటందండి అసలు బయటకి వెళ్ళలేకపోతాన్నామండి బాగా దూకతుంది పెష రా ఇంకా చెప్పండి
మీరే చెప్పండి ఏమున్నా విష
చెప్పాలండి మీరే ఇంకా ఎలా కొనసాగుతున్నాయండి మీ పస్ తినసార్ మీరు ఖురాన్ చదువుతారా అండి బా స్పీడ్ చదువుతారా స్లోనా మీడియ అండి
మీడియం
మీక ఏమేమి వచ్చండి ఫురాన్ లో నాకు మొత్తం ఖురాన్ చుండి చదవడం
మాకు కూడా వచ్చు
మది అదే ముందు అడిగినా కాబట్టి చెప్పాలి కదండి మీరు కూడా
హ
ఉమ్
ఇంకా మీకు హాలిడేస్ ఇచ్చారా అండి ఎప్పుడుండి మళ్ళా ఓపెన్
తెలీదు ఎప్పుడు చేస్తారో తెలీదు
ఓకే ఇంకా ఏమేం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారం
అమె ఫోన ఫోన్
అ నాకైతే బిర్యానీ అంతే ఇష్టం అండి ఇంకా చదవడం ఇష్టమండి ఇంకా ఇంక్ ఇంకా అయితే ఇంకా చెప్పలేనండి నేను హలో హలో హలో చెప్పండి హలో
హలో